ఆ చెప్ చెప్పురా
తిన్నవ
ఆ తినలేరా ఇంకా ఏలే
తేవమ్మ
ఆ
ఏంజెత్తన్నావ్
ఏం ఉన్నదిరా ఏం లేదు గ ఒట్టిగనే కూసున్నా లేసినా స్నానం చేసిన చాయ్ తాగిన సానా ఏ టీ వి చూత్తన టీ వి పెట్టుకొని టీ వి చుత్తన
దీపం బెడతావ్ ఇవాల
పెట్టను
ఒ శుక్రవారం
ఆప్పుడు వెట్ ట్టేది గానీ బంద్ చేసిన ఒక మంగళవారం ఉన్న శుక్రవారం పెడతాను ఇగ అని వారాలైతన్నాయ్
ఆ హ ఒక మంగళవారంను శుక్రవారం పెడతన ఆ
ఇగ అన్ని వారాలయితాయ్ గుడా నాకు కూడా మంచి అనిపిత్తలే
మంచిగా అనిపిత్తలేదు అట్లా మొక్కలున్నా కూడా అంత మంచిగా అ
మనకు మంచితనం మనకు మంచితనం అయితే సరే తీ మనం బెట్టుకుందం చేసుకున్నాం అని అనిపిత్తది ఆ మొక్కు తాంటే చేతులు కోసినట్ ట్టయితే ఏం మొక్కబుద్దయితదిరా నాకైతే పెళ్లి కాక ముందు ఎంత మంచిగున్న ఒక్కపోద్ కూడా ఉండేది
అవునా
ఆ ఒక్కపొద్దులు కూడా ఉండేది మంచి దీపం పెడు కునేది అప్పుడే మంచిగా ఉండేది ఇంకా ఇప్పుడైతే ఒకపొద్దు ఉండాలంటే కూడా ఉండ బుద్ది అయితలేదు
నా కూడా అట్లనే అనిపిించేది ఫస్ట్ పెళ్లి కాకముందు నేను ఒక మంగళవారం దీపం పెడ్ టే కానీ తర్వాత శనివారం వెళ్ళేయినాక శనివారం పెట్టినా గాని పెడదా ఇబ్బుడు సెనివారం గానీ అత్తమ్మ ఉన్నయిగా టన్ ఇంట్లో పెద్ద అత్తమ్మ పెడుతారు ఆహా నేను స్నానం చేసి స్నానం చేసి దండం పెట్టుకుంటా దండం పెట్టుకుంటా కాకపో దే అక్క లేకుండనపోతే దీపం పెడతా అటే ఎటన్నా ఊరికి ఇంగ అక్కుంటే మాత్రం ఎవడు బె
ఊ మనింట్లో పెద్దోళ్లున్నప్పుడు పెద్దోళ్ళు చే చం మనం జేసినా జేయకున్నా స్నానం జేసి కుట్టి మొక్కినా ఏం కాదు
ఆ అట్లా చేస్తది అది అలాంటి విషయాలు ఆ అక్కే ఫస్ట్
ఆ ఎందుకంటే మనకు చెయ్యనోళ్ళున్నప్పుడు మనం అట్లా జేయాలె ఇప్పు నాకు ఎవలున్నారు జేష్టోళ్లు నేనే యాని ఏస్ పలడు
ఆ
త్తనాన్న అత్తమ్మ అయితే అత్తమ్మ అయితే దీపం కూడా బెట్టేదె ద్వీపం పెట్టమనేది సోమవారం పూట పెట్టకపోయేది ఆమె నువ్వు బెట్ట రాదానే ఏయ్ నేనెందుకు పెడుత నాకే నా న ఏమో అసనన్ బెట్టనన్న నేను
అంతేనా
నా మనందు జరా ఇప్పుడు ఎట్లాగా మన స్నానం చేత్తానవనె మనం పెట్టమంటే
అ అది కూడా నిజమ
మరి మనం ఎట్లా పెడతాం
అత్తమ్మే అనాల న పెద్దదాే నేను ఉండలే నువ్వ ఎందుకు పెట్టడం ఇ రోజు రోజు కూడా మంచిగా ఉండలేవు కదా
అబ్బో అత్త గట్ల ఎం ఉండ గివన్ని ఎందుకు నాకేం అవసరం ఎట్లాగామె మీద ఒకటి ఉన్నది కదా ఇంక ఆమెే చేసుకుంటది నాకేందన్నట్టు
అమెే అనుకుంటాంది ఇగ
హ్మ్ అత్తమ్మకు ఈయ ఒక్క పొద్దులు ఇక పొద్దులు ఏం చెయ్యదు
అంతేనా మ మస్తతికాంజలు ఎట్లనేఎంతం కదా
అలా అంత తనుడేరా నీ నిసు కవస తనుడే హ్మ్ అంత నిస్కద దేవులకిే సా ఇక్కవ మొకుడు ఏ మొక్కు లేదు
పోయినా ఈ మధ్యలో పోయినవ అటు
పోలేె
పోలే నాలు నాలుగు ఐదు నెలలు అయితండా పోక అదే జాతరలోనా పోయి ఇప్పుడు పోయినావా
ఆ గాపుడేగా పోయింది ఇగ మళ్ళా పోలేనేను
పోతేా ఉంటారా అక నాలుగు ఐ
పోతే పని ఉంటానో ఉంటాం లేకుంటే ఎట్లయినా రెండు ము రెండు రోజులు అవుతుది ఎందుకంటే బాబయ్య ఇట్లకెళ్ళి బయటికి వెళ్ళాడు రాడు మానాంగా నాకుంది కడికి పోవల అప్పయను
అంతేన
ఆ పోతే ఆ బావని బమ్మంటారు రమ్మంటారు నువ్వు చూడాలనుకుంటా పో చూడు రా మందలి ఇ కానీ నేన అైతే రా నేను పోయిన అంటే కథంయగా అ ఆడు ఉండుడె అయితది
అక్కడనే ఉంటడా
అక్కడనే ఉంటాడు ఎట్లాగ ఉన్నది కదా ఇక్కడనే ఉన్నది కదా నేను అడిగిపోయి ఏం చేయాలన్నట్టు ఆనే ఉంటాడు అన్నట్టు
ఆడానే ఉంటాడా
ఆ ఓ ఒక్కదాన్నే ఉన్నా అనుకో ఒక నాలుగు సార్లు ఫోన్ చేయనా రా రా ఒక్కదన్న ఉన్నట్లు ఉండాలని
ఆహా మలు ఫోన్ ఎతా
ఫోన్ చేస్తే వస్తాడు అన్నట్టు
లేకపోతే నిమ్ నా మన ఏవ్వ ఎట్ల ఎవ్వరైనా అంతే కదా దగ్గర ఉంటే ఆ రాళ్ళలో పోతడా ఇప్పుడు కర్రీ ఏం వండలే ఇంకా పచ్చడి చేసినాం ఇగా
ఆ ఇక్కడే ఉన్నదిరా
సరిపోతే ఎప్పుడు చేసినాం నైట్ చేసినావ అ పొద్దున చేసినావ
ఆ నైట్ చేశినా కళమాగ్ తీసుకోనా కళమాగ్ తీసుకో కొనోతే
ఆ నైటి వసినవా అక్క బావతీసు బావచ్చుడే లేట్ అయింది నైట్ ఆ నైట్
లేదు అంత ముందుకే ఉండే అంత ముందుకే తెచ్చి పెట్టింది హ్మ్
ములకై తమం అన్నావుకదా
మ్ మురకాయ టమాట ఉన్నాది కదు సాయంత్రం చేసి జ
ముహు ఇంకా పచ్చిమేరపకాయలును టమాట ఎత్తవా ఓన్లీ కళ్యామకు పచ్చమీరపకాయలు ఏ నా ఎండు మిర్చి ఎసినవ
ఆ ఎండుమిర్చి ఇగో వేరే టీ మీ మెరపకాయలు పట్టి ఇస్తార అని పట్టుకొ ఉన్నది
ఆహాహా ఇక్కడికి ఎక్కడికి మీ దగ్గర మీరు ఇల్లు ఉన్నదా
మా దగ్గర లేదురా అంటే ఈడ మెరపకాయలు తీయడ పడకాసుకుంటాయి కద అందరం కూసుంటాం అని
ఆహాహా అట్ల మీ ఇంటి పక్కన వాళ్ళ
హు అట్ల పత్తుకొని వత్తె నా కొన్ని పెట్టంటే పెట్
మ్ ఆహా అట్ల పెట్టిందా మరి నువ్వు పట్టించుకున్నావా ఎండాకాలం ఎండా
ఎక్కడ అగొ అత్తమ్మ బట్టిచిందట ఎండు కిలోలు ఐదు కిలోలు ఏమో బట్టి ఇచ్చిందట ఆడ్నే ఉన్నది వాళ్ళ గుంట బమ్మని వాళ్లు ఫోన్ల మీద ఫోన్లు చేత్తలు ఉన్నాయిలేని అన్ని మా యా రాలు చదురుకొని పోయిందట
ఎవలు పెద్దామా ఆమె ఎటు పోయింది ఇల్లు కొడతాల అక్కనె ఉం
ఇల్లు గారతంది గని ఆవగని టి వైందట ఆ పచ్చడ చాపల పచ్చడ వెట్టిలట అదిం అది అట్టి చేపలు వచ్చినయట మామిడికాయలు కారపూడి చింతపండు ఇయన్నీ మంచి అమొల్లె కాటున్నది పోయిందట
అయ్యో మరి మీరు తెచ్చుకోకపోయిళ
ఇ ఎక్కడ పోతారు మేం పోతలె కదాబ ఇక్కడ మాకెడ పంపుతడో వరలన్నా అనీ ఇగ ముందుగనె ఇల్లు సదురుకొని పోయిందన్నట్టు
ఆహాహ యన ముందుగాల సరుదుకొని పొయ్న మరి బట్టి ఏమైనా పోయాలి మల్ల తీసుకోర అన్న పైసలు కట్టి ఎందుకంటె మల్ల వానలు పడి
అవీ నేరేడుతనానికి ఒత్తయ్ గదార
ఆహహ
వాటికు బావా చెరువు పని చెత్తడు గదా
చెరు పని చెత్తడ
పరా
ఆ
ఆ పని చేస్తాడు కదా బావ
ఏ బావ
నడిపోయనే
అంటే నీరిడు తానిని చెతార
ఆ
అంటే జాబ్ా లేకపోతే
జా బేగా జా బే కాని ఇంకా మా పేరు మీద కాలేదు మా త మా మామల పేరు మీద వాళ్ళ పేరు మీద ఉన్న అన్నట్టు
ఎవల పేరు మీద ఉన్నాది
ఈ మా మా మామ పేరు మీద ఉన్నట్టున్నది మా మావ పేరు మీద
మీ మామ పే ఉన్నదా మీ మామ పేరు నుంచిళ్ళి మరి నీ సార అన్నా బావన్న చేేయించుకుంటే అయిపోయి కదా మరి
అదే వీళ్ళిద్దరు ఇట్ల జేయించుకోవాలంటే ఇప్పుడక్కడున్డి ఏయోద్దా
అవునాడుండి జేయాలంటే ఎట్లాగో బాగు సెట్ త్తు గాదు మరి వాళ్ళన్నన్న జీయించుకుంటె అయిపోతాది గదా వాళ్ళన్నన్న ఆయనే వెట్టుకోవాలే మనాయన పెట్టుకుంటప్పు లేనప్పుడు మీరు కలిపు మీరు పెట్టుకోవాలి ఎవరన్నా ఒకరు జేయించుకోవాలె గదా వేస్ట్ ఎందు జేసుగోవాల వృధా ఎందుకు జేసుకుంటాళ్ళు అది నీరెడిధనం ఉండి తక్కువ కద కాపోతే దాం
అయితే నేమేం గదే అంటాను అయితే ముగ్గురు పొత్తులో జేయించుకొని మ్మ్ ఆద్ మనిషికిన్ని ఆయ్ అదెవ్వళ్ళు జేత్తారు కాకపోతే అది చేసిన మందం పైసలిద్దాం ఒకవేళ ఇప్పుడు మాకు వీలయితలేదు కదా వీ వీలు కాకపోత్ త నువ్వే న్ ఆయన్ మనం గిన్ని రోజులన్ బెట్టుకుంటే ఆటికి తగ్గట్టు అన్ని పైసలిచ్చి మిగతా పైసలు మనం తీసుకునుడు అట్లా చేసుకుందాం అని అనుకుంటాన్నాం.
అర్ధం గాల
ఇప్పుడు ఆ పనోన్ని వే పనోళ్ళలన్ బెట్టి జేపిత్తారు చేపిత్తరు చూసినావా మనకు వీలు గాకుంటే
అవును
ఆ అట్లా బావనే చేసుకుంటా ఆ పైసలు కొన్ని తీసుకొని మిగితా మాకీయమని అన్నన్నట్టుగా
ఆహా ఇప్పుడు సరే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కావడ్ టే మన్షికి నాల్ నాల్ నెల్లొత్తది మన్షికీ నాల్ నెల్లంటే ఇప్పుడు మీర్ జేస్ జే డయబ్ డ్యూటీ గుడా ఆయన జేస్కోమని కొన్ని డబ్బులు ఇయమన్
ఆ
మరట్లయినా మంచిదే కదా కనీ అది ఇప్పుడు చేయించుకుంటే మాత్రం ఒకటే ప్లస్ పాయింట్ ఏంటిదంట అది ఎవల పేరు మీద జేయించుకుంటాళ్ళు మంచిగా కరెక్ట్ అనుకోని జేయించుకోని ఎందుకంటే అదెప్పడికున్నా అసల్ దానికే ఐతది అంటే మీ మామ పేరు మీద నుంచెల్లి మళ్ళా మీరెవరు మీ బావ పేరు మీదనా మీ సార్ పేర్ మీద జెప్పిచుకుంటాల్లో ఆస్ తల్ దారికే ఇప్పుడు మీర్ పేరయితే ఫస్టవళ్ళవే ఫస్ట్ ఎవల్ పేరు పెట్టుకుంటరో వాళ్ళకే కన్ఫర్మ్ అయితాది ఇట్లా వంతులని మీరీప్పుడు అను
ఇగ మళ్ళీ తర్వా తర్వాత వేరే అంటే మళ్ళా మార్సుకుంటే కాదా
అదిప్పుడు లక్ష్యం పిన్ని వాళ్ళదెక్కడికొచ్చింది ఆ తాత ఎంత కోట్లాడిండు ఇప్పుడు మన పెద్ద తాత అవును నీరుడుదనం అంటే అదే గదా క ఇప్పుడు పెద్ద తాత కుమార్స్ కుమార్స్ సంతాతున్ను పెద్దతాతకు ఈ రై వీలయ్య పేరు మీద వాళ్ళ పాలోలన్ దరకుండే వాళ్ళ పాలొలన్ అంటే మీ తాత వాళ్ళ అయ్యది అసలు దారి కాబట్టి అసలు దారునున్చల్ పెద్ద కొడుక్ కొచ్చింది పెద్ద కొడుకు అప్పుడు తాత రాజే తాతే జేయించుకున్నాడు అంటే చేయించు కునుడు కూడా కాదు వాళ్ళ అయ్యది ఈనగి ఇప్పుడాయన తిరిగిండు కాబట్టి ఆయన అసలుదారి ఐ వెనాక్కడ
ఆహా అట్లానా అయితే ఇప్పుడు బావంట్ ఆ
ఇప్పుడు ఆయన పేరు మీద అయ్యింది కాబట్టే అది మళ్ళీ ఎవరికి రాలేదు మళ్ళా వాళ్ళ పిల్లలకే అయితది అందుకే ఇప్పుడు లక్ష్యం పిన్ని కాకుండా కుమారస్వామి తాత వాళ్ళ కొడుకును సాధు పోమ్మన్నాడు గుర్తుకున్నాడా వాళ్ళని సాదుకోమంటే సాదుకుంటా అంటే ఆయన పేరు మీద కాదు మీ బిడ్డ పేరు మీద ఐతాది అంటేనే కాదా ఇప్పుడు కుమార్ దాని తర్వాత నాకు ఈ జాగ ఇయి నీకిట్లా అని లోలిమి చే
అవునవును
ఆ అట్లా ఉంటాది ఇది తక్కువది కాదు నిరేడతనం అంటే అదయో
బావ అంటానుడు కదా అనే నాడుండే ఏమన్నా చేతా నా నాకేందుకు అంటాండు కానీ ఇప్పుడు రూపాయి వాళ్ళు పెట్టేటట్టు లేరు
రూపాయి వాళ్ళు పెట్టేటట్టు లేరు ఇప్పుడు ఒకటి ప్లస్ పాయింటు ముగ్గురు కలిసి పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు వాస్తవానికి మీరు ఇంగో అక్క అది గవర్నమెంట్ జాబ్ కిందనే పడతది అక్క ఇప్పుడు బావ డ్రైవ్ బావ నేంచేప్ తగిన బావ డ్రైవింగ్ ఎప్ మేనేట్ చేసుకోవచ్చు ఎట్లాన చేసుకోవచ్చు కావాలంటే ఇట్లా చేసు కోండి ఇంగో అన్న మరి చేయించుకుంటున్నారు కద వాళ్ళ ఇద్దరు మరి మీకు కొన్ని పైసలు ఇస్తాయి మీరు తప్పుకోండి నేను సొంతంగా చేంచుకని నేను చేసు కుంటా అని బాగాకుంటే బెటర్ అక్క బాగా స్టడీ చేసింది కదా
సరే తీరా నేను తరవాతి
సరే అక్క
ఆ సర